హలో సర్ హలో ఆ సార్ వాయిస్ క్లియర్గా ఉందా
హలో ఎలా ఉన్నారు బాగు హా వాయిస్ క్లియర్గు ఉందన్ మీ మీది డిస్టబెన్స్ మీది ఏం లేదు మీది గుడా నాక్ ఇనిపిస్తున్నది
ఓకే ఓకే సర్ ఓకే సర్ భోజనం అయిపెంద సార్ సార్
కదా మీద్ అయినదా
అయిపెంది సార్ అయిపెంది సార్ ఇంతక్ ముందే జేసేసినం చేసి సర్వేకి ఎళ్లేది విన్పిస్ తుంది వినిపిస్తుంది
ఓ కిల్లాలు సారు ఓకే ఇబ్బుడూ ఏ ఎన్ని ఎన్నిడ్స్ అయిపేతదా
ఉమ్ నా అందాద వన్ అండ వన్ అండ్ ఆఫ్ డేస్ లో కంప్లీట్ జేయాలి రెండు రోజులల్లో కంప్లీట్ జేయమ్ మని ఆర్డర్స్ ఒచ్చినై చేసేయాలి ఇంకా వన్ టొంటీ ఆ వన్ టొంటీ ఉన్నాయి ఉన్నాయి
అయితే ఒక్కా ఒక్క పర్సన్ కు ఎన్ని ఎక్ కర్సాఫ్ ఇస్తే ఒక్ ఒక్క పర్సన్ కు ఒక్క పర్సన్ ఒచ్చేసీ ఎన్ని ఎక్కర్స్ చేయాలన్నట్టు అంటే అప్రాక్సిమేట్లీ
అప్రాస్మెంట్లీ ఇప్పుడు లోకల్ గా ఒక విలేజ్ ని దీస్కొని ఆ విలేజ్ లో ఎన్ని సర్వే నెంబర్స్ సయిత్ తన్నయో అన్ని గుడా నా ఒక్కనికి ఇచ్చెసారు అంటే విలేజ్ కి ఒక్కల చొప్పున మొత్తం సార్ స్టేట్ స్టేట్ లెవెలా మో మొత్తం పదివేల నాలుగు వందల పద్నాలుగు విలేజెస్ సెలెక్ట్ అయ్యాయి సార్ ఇన్ ఇందులో ఈ పదివేలు ఎవరైతే లోకల్ అబ్బా లోకల్ వాళ్ళు ఉంటారో లోకల్ వాయిల్స్కే ఇస్తారు
ఆహా నాన్ అంటే ఓహో ఓకే ఓన్లీ లో నాన్ లోకల వాళ్ళకి ఇయ్యారు
ఇయ్యలే ఇయ్యలే సార్ నాన్ లోకల్ వాళ్ళకు పెద్ద నాలెడ్జ్ ఉండదు కదా
అ ఆవు కరెక్టే నాన్ నాన్ లోకల్ నాన్ లోకల్ వాళ్ళకు ల్యాండ్ గురించి ఎ
ఆ ఇప్పుడు ఎవరిది ఎక్కడ ఉండది ఎవరిది ఎక్కడన్నది అన్నది వాళ్ళకి తెలిసి ఉండది కదా అట్లాయి నాన్ లోకల్ వాళ్ళకి ఇవ్వరు లోకల్ వాళ్ళకయితే ఎవరిది ఎక్కడ ఉంది మరియు ఏ మొత్తం అవగాహన ఉండిపోతుంది అయితే వాళ్ళకు అట్లా ఇస్తారు
ఓహో ఓకే ఓకే ఓకే అయితే లాండ్ అనేది ఒక ఒక్క ఒక్క మనిషికి ఒక విలేజ్ అన్నట్టు పూర్తిగా
ఆ పూర్తిగా ఒక్క వ్యక్తికి ఒక్క విలేజ్ మొత్తం ఇచ్చేస్తారు
ఇప్పుడు మీకు ఏ విలేజ్ ఇచ్చారు మీకు
మాది లోకల్ విజ మా విలేజే ఇచ్చే ఇచ్చారు ఆ ఒక ట్వంటీ డేస్ నుంచి అంటే ట్వంటీ డేస్ లో ఇప్పుడు నేను నా పని చేసుకుంటూనే ఈ పని చేయాలా మొత్తం దీని మీదే ఉండ డిపెండ్ కావల్ చిఏం లే లేకుంటే ఇందులో మన కచ్చేటి ఏమన్నా సరే ఏదో గంత అంతా ఉండి లేనట్టు ఇచ్చేస్తుండ్రు మన రోజువారీ దానికి ఇంకా కావు
రోజువారి కూలీ కూడా కావు అప్రాక్సిమేట్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ కూడా పడాయి
ఒక టెన్ కొట్టుకుంటే సెవెంటీ రూపీస్ వస్తున్నాయి నేను డైలీ ట్వంటీ ట్వంటీ కొట్టేవాడిని అని అంటే వన్ ఫార్టీ రూపీస్ దీంతో పాటు ఈ రెండు రోజులు మాకు పెద్ద వర్క్ లేదు కాబట్టి ఈ వర్క్ లో ఈ వర్క్ పూర్తి పూర్తిగా చేసి పూర్తి చేసేయాలని బట్ దాంతో పాటు కాల్ కూడా వచ్చేసింది చేసి కంప్లైంట్ చేసియండి నీది తక్కువ ఉంది తొందరగా చేసి చే అని మేడం వాళ్ళు కాల్ చేసి చెప్పారు
అయితే ఓకే ఆ అయితే నేను ఏమంట టున్న అంటే ఇప్పుడు ఇప్పుడు మీకు మన ఇంకో వన్ అండ్ హాఫ్ డేస్ లో ఫినిష్ అయిపోతది ఇది
ఆ ఫిని చేసేయాలి ఇక అయితది అన్నది కాదు బరాబర్ చే చే క
లేకపోతే ఎన్ని డేస్ అని దిన్ని చేసుకుంటుంటారు కదా
లేకపోతే ఫార్టీ ఫైవ్ డేస్ లో ముఖ్యంగా ఫార్టీ ఫైవ్ డేస్ లోయితే కంప్లీట్ చేసేయాలా ఇత ఎన్ని రోజులు కాస్త అంత పా మన చేన్ లో కాటన్ కూడా ఉండేయి కాటన్ తిపియాలా అది చేసి ఇది చేసి కాస్త అంత లేట్ అయింది
ఆహా వర్షం వల్ల కాటన్ కూడా దమ్మ తనిపోయిందిప్పుడు పట్టించుకోవట్లేదు అంతా బాగా
ఒక క్వింటల్ ఇంకోక క్వింటల్ అంత ఉంది కావచ్చు చేన్లోనే ఉంది అట్లా ఇంక ఇది ఏదేదో చేసుకో
ఇ ఇప్పుడు కాటన్ వచ్చేసి ఆహా అయితే కాటన్ లా ఒక టూ టైప్స్ ఆఫ్ సేలింగ్ ఉంటాయి కదా అంటే ఏంటిదంటే ఆ గవర్నమెంట్ ఫిక్స్ చేసే రేట్ ఒకటి ఇంకోటి ఏంటిదంటే ప్ర ప్రైవేట్ మిల్లు వాళ్ళ చేస్తారు అది రేటు వే వేరుగా ఉంటాయి కదా
ఉంటాయి మనం గవర్నమెంట్ ఫిక్స్ చేసే రేటు సిసిఐ వచ్చేసి మనకు ఎయిట్ థౌజ థౌజండ్ ఉంది
ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అమౌంట్ ఎ కదా
లేదు సార్ గవర్నమెంట్ వచ్చేసి ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ ఉండే అయితే నార్మల్ గా అది అప్పుడు సిసిఐ చాలు అయితే సిసిఐ మనకు ఓకే అయి అన్ని తలడం మనకు పాస్ అయితే ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అందులో ఏంటి అని అంటే మన క్వాలిటీ ప్ర
అంటే క్వాలిటీ వాళ్ళు ఎట్లా చెక్ చేస్తారు అన్నట్టు
వాళ్ళ దగ్గర మిషన్ ఉంటది మనకు మైచ మైచర్ అని మెయిన్ ప్రాబ్లం ఒకటి ఉంటది మైచర్ అని అదిచ్చేసి మనకు ట్వెల్లోప ఉండాలి ట్వెల్ లో ట్వెల్ టెవ పైన పడింది అనుకో ట్వెల్్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఎయిటీన్ ఎయిటీన్త్ వరకు లాస్ట్ తీసుకుంటాడు అది మనం ఫూర్స్ చేస్తే ఎయిటీన్ వచ్చినా తీసుకుంటాడు ఒకవేళ ఎయిటీన్ దాటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మైచ్చరికి నచ్చిందా దాని ఆ అక్కడనే రెడ్ పెన్ తో రిజెక్ట్ చేస్తారు రెడ్ పెన్ తో రిజెక్ట్ చేసి ఆ తే మ శాతంస్
తేమ శాతం వచ్చ టువల్ ఉండాలి
ఆ ట్వల్ కు లోపే ఉండాలి బిలో ఉండాలి ట్వెల్వ్ కు బిలో ఉండాలి
ఒకే ఇప్పుడుటూవెల్వ్ కు బిలో ఉంటే గవర్నమెంట్ వాళ్ళ అప్రూవ్ చేసి గవర్నమెంట్ వాళ్ళు తీసు
గవర్నమెంట్ వాళ్ళు తీసుకుంటారు మళ్ళయు మన పత్తిలో చెత్త చెత్త అనేది ఉండద్దు వైట్ ఉండాలి పత్త వచేసి వైట్ ఉండాలి కాటన్ వచ్చి బ్లాక్ ఉంటే రిజెక్ట్ వాడు ఒక్కసారి మనకు రెడ్ పెన్ తో రిజెక్ట్ చేసి చెప్పసాడు అనుకో ఇక మనం ఏ జిన్నింగ్ వెళ్ళిన కాని మనం పత్తి తీ కొనలేము అక్కడ
గవర్నమెంట్ళ్ళ కొనలే ప్రైవేట్ వాళ్ళ కొనచ్చు
ప్రైవేట్ వాళ్ళు ఇక వాళ్ళు ఇష్టంన్న రేడు ఒకసారి మా బండి అడి ఆ జిన్నింగ్ క వెళ్ళి మన ప్రైవేట్ లోకి వెళ్ళామ అనుకో ఇక వాని ఇష్టం వచ్చిన రేటు సార్ ఇప్పుడు మనక వచ్చేసే రేటు సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది లోకల్ వాళ్ళు వచ్చేసి ప్రైవేట్లో లోకల్ వాళ్ళ వచ్చేసిి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మన పత్తిని చూసి మరి
ఆహా ఓకే పత్తిని చూసి పెడతారు రేటు
ఆ కాటన్ లో కూడా రెండు రకాల కార్డన్ ఉంటందా సార్ ఒకటి ఆ బీటి ఒకటి నాన్ బీటీ వచ్చేసి ఒకటి ఇందులో రెండు రకాలు ఉంటాయి
అంటే బీట్ అంటే ఇ మన గింజల్ గింజల్
అలాగా సార్ బీటి అని అంటే గవర్నమెంట్ ఐఎస్ఐ ముద్ర ఉండి గవర్నమెంట్ ఆఫీ అమ్మేస్తారు. డైరెక్ట్ అమ్మేస్తారు లోకల్ గా దొరుకుతుంది గవర్నమెంట్ కు సంబంధం ఉంటది ఈ పత్తి ఎక్కడ నుంచి ఎలా నైన తెచ్చకోవచ్చు నైన్ నాన్ బీట్ వచ్చేసి ఇది అన్ఫేషియల్ ఇది మనకు దాదాపుగా త్రీ హ త్రీ థౌజండ్ ఫో లాస్ట్ ఫోర్ థౌజండ్ వరకు ఒక కేజీ దొరుకుతుంది మనకు ఇది అన్ఫిషియల్ ఇల్లీగల్ దందా అన్నట్టుగా ఇగ దాంది మనకు ద దన్ ద్వారా మొత్తం ఎక్కడ చూసిన డేంజర్ తప్ప మనకు దాని ద్వారా లాభం అన్నది ఏం లేదు పత్తి మనకు కోటలు అనేది మంచిగా వస్తుంది కాకపోతే ఏంటంటే ఎక్కడ దొరికిన మనకు బాగా డేంజర్ ఉండిపోతుంది
అంటే అది అగ్రికల్చ ఫార్మింగ్ అది అగ్రికల్చర్ ఫార్మింగ్ కు అంత మంచిది కాద అన్నట్టు అది
అగ్రికల్చర్ ఫార్మింగ్ మంచిదె. కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఒక ఆలోచ ఏం చేసింది అంటే దానికి కి సంబంధించిన గ్లైసో సాఫ్ట్ అని ఒక మందు దొరుకుతుంది
ఆహా
అయితే దాన్ని కొట్టడం ద్వారా మన పశువులకు, ఆవులకు కానివ్వండి లేకపోతే ఏ ఆవులు మన మెయిన్గా పల్లెటూల్లో వచ్చేసి ఆవులు ఈ ఆవులకు కానివ, ఆ ఆవులు గాని బర్లు గాని, ఈ పక్షులు ఉంటయి గదా. ఈ దాన్ని కొట్టడం ద్వారా ఏదైతే ఆ ఆకు మీద ఉండే పురుగు ఉంటుంది కదా. ఆ పురుగుని తిని పక్షులు కూడా చానమట్టుకు జల్ది చనిపోతయి, ఎఫెక్ట్ మనమీద అయితది. మన ఆరోగ్యానికి ఇంకా హెల్త్ గుడ ఆ మందు ద్వారా, మన ఇవి ఊపిరితిత్తులు ఉంటవి కదా తద్వారా మనకు కరాబయ్యే అవకాశాలు ఉంటయి కాబట్టి, గవర్నమెంట్ దాన్ని పరిగణంలోకి తీసుకొని గవర్నమెంట్ ఏం చేసిందంటే, దాన్ని బ్యాన్ చేసి పడేసింది. ఇంత ఇంతకు ముందు ఎక్కన్నేనా దొరుకుతుండే గనీ ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేసేసింది.
ఇప్పుడు గవర్నమెంట్ బ్యాన్ చేసినం కానీ, మరి కొందరు అమ్ముతున్నరు కదా మరి.
అమ్ముతున్నరు కాకపోతే ఏందియనంటే అది ఈగ అఫ్ అన్ అఫీషియల్ చెప్పాను కదా, ఇల్లీగల్ దందా అంతే
ఒకవేళ వాళ్ళకి తెలిస్తే మరి ఇన్ఫామ్ చేస్తే మరి ఎవరన్నా
ఇన్ ఇన్ ఇన్ఫా ఇన్ ఇన్ఫార్మ్ చేస్తే ఎనీ టైమ్ ఇది ఎనీ టైం ఒక్క టెన్ సెకండ్స్లో అందుబాటులో ఉంటే, ఇట్ల అచ్చి అట్టా కొంట పోతరు.
ఉమ్ ఓకే ఓకే అయితే ఇప్పుడు ఇది మనము పత్తికి కూడా అది మందు చల్లడమేనా?
ఉమ్ పత్తికి యూరియా డి ఏ పి అమోనియా ఫాస్పరేట్ అని మూడు మందులు ఉంటయి సర్, దాన్ని ఆ ఎక్కువ మోతాదులో యూరియా అనేది ఎస్తే ఏ వేస్తే ఏమవుతుందంటే పత్తికి ఆకు అనేది ఆకురబ్బు అనేది ఎక్కువ వస్తది, మనకు పంట దిగుమతి ఎలా వస్తదో దానికితో పాటే, పంట జల్దీ కూడా నాయడమైతది.
అంటే అంటే గ్రో కూడా తొందరగ అయితది, నాశనం కూడా తొం
ఆ తొందరనే అయితది, కాబట్టి ఆకురబ్బు అన్నది ఎక్కువ ఉంటది. మనకు గ్రో జల్దీ అయితది, ఆకురబ్బ ఎక్కువ వచ్చేసి మనకు పంట కాయ దశలో, కాయ అనే ది ఎక్కువ ఉండదు.
ఉహు, కని అది అది మన అది దూది మాత్రం ఎక్కువ వస్తది.
ఆహ లే సార్, లే సార్ ఇకా దూది తక్ క్కో అధిక శాతం ఉంటది, మనకు అధిక మోతాదుల వాడుకోవద్దు, ఇప్పుడు ఎకరా కు రెండు బస్తాలన్నాకాడ ఇప్పుడున్న రైతులు ప్రస్తుతానికి ఏం చేస్తురంటే, ఎకరానికి రెండు బస్తాలు బదులు ఎకరానికి నాలుగు బస్తాలు ఏస్తాండు. అధిక దిగుబడి అది.
ఓహో ఓకే ఓకే.
ఆ అందులోనే రైతు ఏం చేస్తరంటే అధిక దిగబడికి బదులు, అధిక నష్టానికి గురైతాండు. అట్లుంటుంది సార్ దాంట్లో ఉమ్. ఇక డి ఏ పి, ఈ అమ్మోనియా, ఫాస్ ఫై ఫాస్ఫరైడ్ గుడ వాళ్ళు కొల్ కోవచ్చు. సల్ఫైటు, పొటాషియం ఇలాంటివి మనం పొటాష్ ఎంత ఎక్కువగా మోతాదులో వాడితే, మనకు అంత లాభం. ఆ పొటాషు రెండు దశల్లో కాకుండా కాయ దశలో
ఉమ్ తీసుకుంటవా
మనం పొటాష్ వచ్చేసి కాయ దశలో ఎక్కువగా వాడాలి, కాయ దశలో ఎక్కువ వాడితే మనకు చాలా లాభంగుంటది.
అయితే యాక్చువల్లీ ఏంటిదంటే దాన్ని బట్టి మనం ఎంత ప్చ్ ఎంతెయ త అనేది ఏదైనా మిట్ గేస్తేనే బాగుం
ఆ ఎంత క్వాలిటీ వాడాలి, ఎంత క్వాలిటీలో ఉండాలి మనం పద్దేంట్లోనైన కూడా క్వాలిటీని బట్టి మనం వాడు కోలి భూమి రకాన్ని బట్టి విత్తనం సెలెక్ట్ చేసుకోవాలి భూమి భూమి
సరే ఓక అండి మీరు చాలా అమూల్య స మయం కేటాయించారు ధన్యవాదాలు అండీ ఇసుక లారి వచ్చింది కార్య యాప్